ఆ హలో
బన్నావా
ఉమ్ బాగున్నా నువ్వు బన్నావా
ఉమ్ బాగున్న ఏం జేయల ఖాళీగా ఉన్నా ఇప్పుడే ఊరికి ఎళ్ళేసొచ్ చాను ఖాళీగా ఉన్న
తిన్నావా
తిన్న తిన్లా ఇంకా తినాలి సుమ పెళ్లి ఈ రోజు మ్మ్ నే ఒకటో తేది
ఊరికెళ్లేసి వచ్చావా ఎట్లా ఉంది ఊర్లో
మ్మ్ బాగుంది
ఆ
బాగనే ఉంది
అంటే వెళ్ళావు కదా తోట దగ్గరికి అందుకెళ్ళింటావు ఎట్లా ఉంది అంత వాతావరణం
బాగుంది సూపర్ ఉంది
అరటి చెట్లు వా ఎట్లున్నాయి
అట్టి చెట్లు బాగున్నాయి అన్నీ పడిపోయినాయి కొన్ని ఆడాడా
గెలకు రాలా
అన్నీ వచ్చినాయి ఎక్కువ టైట్ అయినాక పడిపోయినాయి కొట్టిలే ఇంకా
ఇంకెప్పుడు కొట్టిస్తుందియా మన్ననే కొట్టిస్తాను అంటివి
ఏమో తెలీదు
ఉమ్ వంక వర్లే
ఆ లేదు
గుడ్డే ఎత్తిపోయి తినింటారే తోట దగ్గర
తిన్నాం
ఆ
తిన్నాము
బా ఎంజాయ్ చేసారా
బాగా తిన్నా
ఎంజాయ్ చేసాడు మాట్లాడు
మా అమ్మ బా ఎంజాయ్ చేసింది
ఉమ్ ఇంకేంటి చెప్పాలి షాపింగ్లు అయిపోయాయా పండకి
ఆ
మాకు ఎగ్జామ్స్ ఈ రోజే స్టార్ట్ అయ్యాయి ఈ రోజు ఒక ఎగ్జామ్ అయిపోయింది
ఓకే పేపర్ బావొచ్చిందా
ఆ
చెప్పాలి పేవర్ బావొచ్చిందా
మిడ్ పేపరూ మాములుగా
మిడ్ ఆ
మిడ్డు సేమ్ కాదు
సెము కాదా మిడ్
అ లొడ్డు మిడ్డే ఎగ్జామ్స్ సెము ఈ మంత్ లాస్ట్ నుంచి జూన్ జూలై ఆ టిమ్ ఆ
ఆ
నీకెప్పుడు
మా
మీకు ఎప్పటి నుంచి
నెక్స్ట్ మంత్
కట్టేసావా సెమ్ ఫీజు
కట్టినా లే
ఆ
కట్టినాను నెక్స్ట్ మంత్ అంట ఎగ్జామ్స్ ఫోర్త్ సెమ్ ఫోర్త్ సెమ్ మంగ ఎన్ని సెమ్ లు
ఫోర్ ర్త్ సేమ్ ఇంకా ఎన్ని సేమ్లు అంటే ఇగ ఇంకో ఫి ఫిఫ్త్ సెమ్ము వరకే మీకు ఉండేది హ్మ్ సిక్స్త్ సెమ్ ఉండదు ఇంటర్న్షిప్ చేసేసుకోవచ్చు మీర్ హమ్ హుమ్
ఇంటర్న్షిప్ అంటే
ఇంటర్న్షిప్ ఎక్కడన్నా కంపెనీస్ లలకి వెళ్లి వర్క్ చేయొచ్చు అట్లా హుమ్ ఇంక అంటే వాళ్ళ ఇంటర్న్షిప్ చేసుకో ఎట్లాొస్తుంది నీకు జాబ్ ఇంకా కంప్యూటర్స్ పరంగా కాబట్టి కంప్యూటర్ కోర్స్ నేర్చుకుంటే దాన్ని బట్టి చేసుకోవచ్చు ఏదన్ ఆ కంప్యూటర్ ఆపరేటర్ గా ఏదన్నా బ్యాంక్ ఇ కి ఎగ్జామ్స్ ప్రిపేర్ అయిపోతే రాసుకోవచ్చు
నే
నేను చెప్తానే ఉన్న న గవర్నమెంట్ జాబ్స్ పడుతున్నాయి పోస్టల్ పోస్టల్ జాబ్స్ అప్లై చేస్తా ఉండు అని అయి చే పడిన ప్రతిసారి అప్లై చేస్తే ఏదో ఒకసారన్నా తగులుతాయి కదా